హలో
ఓయ్
ఆ అందుకే ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎక్కువ చుసావా లవ్ చేసుకొనే లవ్ చేసుకొనె పెళ్ళీళు చేసుకోండి తెలియనోళ్ళు అనుకో ఆళ్ళు ఎలా ఉంటున్నారో తెలియదు. అందుకనే మ్యాస్మం లవ్ చేసే పెళ్లి చేసుకోండి కాబట్టి తను ఎలా ఉంటారు ఏంటి అది కొత్తల్లో అనుకో చేసుకున్న తర్వాత ఎలా ఉంటందో తర్వాత ఇబ్బంది పడుతు నేను లవ్ చేసుకునే నేను మంచిగుంట్నారా! లేదు కదా.
అవును ఇప్పుడు మా ఊరు కాబట్టి నా కళ్ళ ముందు కనిపించారు కాబట్టి వాళ్ళిద్దరూ ఒకే వీళ్ళు కూడా ఉన్నారు అని నాకు అనిపించింది.
మ్మ్
అలా మనకి చూసిన మ్యాచ్ లో సేమ్ ఇలానే జరుగుంటే ఆ పర్సను రేపన్న రోజు మనల్ని కూడా అలా చేయడని గ్యారంటీ ఏంటి?
కద్దా అసలు పెళ్ళంటేనే భయం వేస్తుంది తెలుసా! ఇంట్లో పెళ్లి ప్ర ట రాగానే నోట పడతుందా అసలు భయమేస్తుంది. మా అమ్మ చెప్పాను ఎందుకు పెళ్లి సన్యాసం తీసుకొందా అనేసి.
హ్మూ
ఉ తెలిసినోళ్ళు అలానే ఉన్నారు తెలియని వాళ్ళు అందరు అలానే ఉన్నారు ఎవరు నమ్మళ అసలు అర్ధం కావట్లేదు ప్రెజెంట్ జనరేషన్ మొత్తం అలా ఉంది అమ్మాయిలు అలా ఉంటే అబ్బాయిలు మంచిగా ఉంటున్నారు అబ్బాయిలు మంచిగా ఉంటే అమ్మాయిలు అలాగ ఉన్ ఎవరినీ నమ్మలేకపోత ఐన అసలు ఆ అబ్బాయి గ్రేట్ తెలుసా అలాగ చాన్స్ దొరికితే
ఆ చేస్తన్నాడా ఆ పర్సన్ చేసుకుంటూ ఈ అమ్మాయి క్వశ్చన్ చేస్తే చెప్తున్నాడు నాకు నువ్వే అంటే నేను నా చెవులారే విన్నాను తెలిసి నాకు నువ్వే కావాలి వాళ్ళతో నేను ఏదోలా మాట్లాడతాను అంటే కానీ నేను ఇన్నే చేసుకుంటా అసలు ఎన్ అంటే ఇక ఇక అమ్మాయి ఇంకా అయిపోయింది వేరే వాళ్ళని బయట వాళ్ళని ఇంకా ఎవరికి ఊకె చెప్పకూడదు ఇంకా ఫైన ఇయర్స్ అయింది కదా అని
ఆ
అప్పుడు అడ్వాంటేజ్ తీసేసుకొని సర్లే ఇక్కడికి పోదిలే మ ఎందు చేసిన అన్నట్టు చేస్తున్నాడు ఇంకా ఆస్తికి మరి ఏం చెప్పిందో ఆ మాములు కలిసి పద్దింది మీరుగా కనుకున్నప్పుడు అడిగితే లేదు ఫోన్ రాలేదు
అ
ఫోన్ రాదండి అని చెప్పింది
మరికా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసా అమ్మాయి వాళ్ళు అలా వాళ్ళ గురించి
అంటే వాళ్ళ చెప్పాలి లీగల్ గా అంటే ఏం తెలీదు జస్ట్ మాట్లాడుతుంది అబ్బాయి ఇంట్లో వాళ్ళు తెలుసు
తెలుసా
ఆ కాకపోతే డిఫరెంట్ క్యాస్ట్
అ ఉహు
ఈ అమ్మాయి ఏమో తెలుసు కాపోతే వాళ్ళు వద్దు అన్నారు అ ఈ అమ్మాయి ఏం చేస్
వాయిస్ వినిపించట్లేదు కొంచెం గట్టిగా మాట్ ట్లాడండి
ఈ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ అక్కకి చెప్పిందంట
స్తే ఆ అబ్బాయి వాళ్ళక్క
అక్క అక్క
అత్త
అక్కా
ఆహా
అంటే ఒకసారి వాళ్ళక్క తిట్టిందంట ఈ అమ్మాయి అంటే నార్మల్గా కాల్ చేసుకుంటారు కదా తెలుసు
అవును ఫేరు అన్సుంస్
కట్చేసి మల్లా చేయ్ అయితే
మాట్లాడు
ఓకే నేను కాదు అది ఆ అమ్మాయి మ్మ్
ఆయబ్బాయిలా చెప్పింది ఆయమ్మాయ్ ఏ
ఆ అంటే ఒకసారి ఈ అమ్మాయి ఆ అబ్బాయి కాల్ చేసినప్పుడు అబ్బాయి ఆన్సర్ చేయకపోతే పడుకున్న ఏదో సంథింగ్ ఏదో చేస్తు వాళ్ళ అక్క ఆన్సర్ తెరిసి నీ వల్లే ఇలా అయిపోతున్నాడు అవును అని చెప్పి నోటికొచ్చినట్టు తిప్పేసిందన్న
ఆహా
ఆ తిట్టేస్తే ఇంకా ఇప్పుడు ఈ అబ్బాయి వేరే వేరే చేసినా కాని ఈ అమ్మాయి వల్లే అనుకుంటారు కదా అయితే ఇంకా మొన్న నైట్ ధైర్యం చేసి ఇంకా ఇక చెప్పిందంట ఇలాగా నేను కాదు వేరే అమ్మాయండి అమ్మాయి ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నాను పిల్లలు కూడా ఉన్నారు ఇంకా నాకు సంబంధం లేదు ఆబ్ పయికింటే ఇప్పుడు వాళ్ళ అక్క ఏదో పెద్ద సపతికి చెప్తుందంట మీ ఇద్దరు ఎక్కడన్నా వెళ్ళిపోయి తీసేసుకోండి అని ఈ అమ్మాయికి సలహా ఇత్ ఇప్పుడు అంత పెద్ద వేస్ట్ ఫెల్లో అని తెలిసినప్పుడు ఈ అబ్బాయి ఎలా వెళ్ళిపోద్ది
గట్టిగా మాట్లాడమ్మా అసలు వినిపించట్లేదు వాయిస్
అవునా కొంచం కూడా
ఇప్పు కొంచం కూడా విని పించట్లేదు
అబ్బాయ్ అంత వేస్ట్ ఫెల్లో అని తెలిసినప్పుడు ఈ అమ్మాయి ఎలా వెళ్ళిపోతది ఇంకా చెప్పిన తర్వా ఫ్రీ అయింది కొంచెం ఇప్పుడు అనిపించింది బాబోయ్ ఇంత ఇలా ఉన్నారెంటి మనుషులంత
మనుషులంతా ఇలానే ఉండాలి.
హ్మ్
అబ్బాయి పెర్ఫెక్ట్గా ఉంటే అమ్మాయి ఉండడం లేదు. అమ్మాయి పెర్ఫెక్ట్గా ఉంటె అబ్బాయి ఉండడం లేదు. ఇద్దరు ఎవరోఒకరు, ఇద్దరు ఉన్నారునింటే ఇంట్లో పేరెంట్స్ ఒప్ పొందే అలానే ఉంది. ప్రజెంట్ జనరేషన్ అసలు ఏమైంది ఏంది ఏమనల అసలు మెయిన్ మ్యారేజ్ అంటేనే భయమేస్
మ్మ్ మొన్న అసలు నేను తినలేదు ప్రే ప్రేయర్ నుంచి వచ్చాను. వచ్చి ఇలా షెడ్ లోకి వచ్చేసరికి మా పిన్నీ వచ్చారు ఆవిడితో మాట్లాడుతుంటే నువ్వు కాల్ చేసావ్ తింట అదేంటి మొన్న నీకు లైన్ కలిపింది చూసా
తిను మరి
తింటాను తర్వాత తింటా అదేంటి మొన్న మాట్లాడవు కదా ఏం అంటే ఒక రెండు నిమిషాలు మాట్లాడు అని అని గా గావర పెట్టేసానా నిన్ను
ఆ ఆ తనేనా
తను కాదు అమ్మాయి కాదు ఆ రోజు నాకు కాలొ చిన్న అబ్బాయి కాల్ వచ్చింది ఉమ్ బుర్ర బుర్ర తినే తినేను అంటే తనకేలా ఫ పాస్ట్ లో ఉన్నాయి కొన్ని డ్యామేజ్లున్నాయి.
ఆహా
అది మాఊరుగాబట్టు మా త్తం ఊరంతా మొత్తం అంతా తెలిసిపోయింది
ఆ
ఇది ఎప్పుడు నుంచి అంటే నేను స్కూల్ లో చేస్తున్నాను డి ఎడ్ అయిన తర్వాత అక్కడ మా వోళ్ళు స్కూల్ లో జాయిన్ అయ్యాను కదా
అవును
అప్పటి నుంచి కాని నా నంబర్ తీసుకున్నది మాత్రం ఆ మా వీధులో ఒక చెల్లి దగ్గర తీసుకున్నారంట అది మాత్రం లాస్ తీరన్మాట
తీసిందాయక్క
ఆ నంబర్ తీసుకోని మెసేజ్ చేశారు పేరు మెన్షన్ చేయకున్ మనకు తెలుస్తే కదా ట్రూ కలర్ లన్ అవన్ని ఇవన్నీ
అవును
అప్పుడు అర్థమయింది కన్విన్స్ చేస్తన్నాడు గాని నాకు ఏమో నమ్మబుద్ధి కాలేదు ఎందుకంటే ఫస్ట్ లైలే ఇన్ని జరిగాయి ఎందుకు మన ఏజ్ కూడా అయిపోయింది దా ఏజ్ కాదు కదా అని
అంతె
ఉమ్ అయి తే ఆ రోజు వెయిటింగ్ వచ్చిందనమా టి ఆ వెయిటింగ్ వచ్చినప్పుడు సరే నేను మీ అన్నికి చెప్తానుండు నువ్వు ఏ నాతో మాట్లాడమంటే ఏదో బెల్డప్ కొడతనా నువ్వే ఎవరితో మాట్లాడుతున్నట్టున్నావు అని చెప్పారు ఎందుకు నేను మాట్లాడి లేద ఏంటి అంటే ఈఎంఐ ఇదిన్న ఆ అబ్బాయిది వింటున్నాను నేను మధ్యలో
హహా
ఏం చెప్పనో ఇప్పుడు కాని బయట పెట్టాను అనుకో ఈ అమ్మాయి గోల్పోద్ంది
ఎంత
అందుకని చెప్పి వాటిన నీట్లం కలిపి మాట్లాడానునమాట
సారీ అంటే నువ్వు దేనికో చేస్తువేమో అనుకున్నది కానీ దీనిక అనుకోవడం అనేదు నేను
దీనికి ఇరికుపోతాను కదా మరి ఏది లేకుండా ఎందుకు ఇరిక్కుపోవడం అంటే అన్ని బాగా క్లోజ్ అనమాట
ఓకే ఓకే
వరుస వరుస అవుతారు కాకపోతే ఆ కొంచెం మా వీధి ముందు ఇద అనమాట అ
మీ క్యాస్ట్ ఏనా మరే మంచిలా అయితే చూడొచ్చుగా
తను ఏమంటున్నారంటే ఒక ఫైవ్ ఇయర్స్ నేను వెనంటలు తిరిగాను కదా నన్ ఎటువంటా నని తెలిదా ఈ అంటున్నారు సరే నాకు పాస్ట్ అంతా తెలుసు కానీ ప్రజెంట్ ఓకే ప్రజెంట్ బాగానే ఉంది మొత్తం
హు కాదు నాకు లను చ తర్వాత నేను అడుగుతా
కాకపోతే తను ఎలా స్టార్ట్ చేస్తున్నారంటే ఏదన్నా ఇప్పుడు మెసేజ్ ఏదైనా చేసినప్పుడు ఆ నేను నేను ఒకటే దాని మీ స్టిక్ అయన్నా స్టిక్ అయన్నాను ఎవరు వచ్చినా గాని మ్యారేజ్ ఒకటే చేసుకుంటే అడిగి చేసేసుకోండి ఈ లవ్వు ఈ సంత అంతా నా వల్ల కాదని చె
ఆ తన కూడా చే ఊ
తనకు కూడా చెప్పాను తన అరాన లేదు ఫస్ట్ అంట మాట్లాడాలండి కలిసి తిరగాల ఇవన్నీ నా వల్ల కాదని చెప్తాను
ఓకే
అందుకు నేను అగిపోయాన అనమాట అ ఏ మాట చెప్పకుండా ఆ మైండ్ సెట్ త చనువు
సర్లే నీ గురించి తెలుసా మాకి
ఏది
తన గురించి మొన్న మొన్న అమౌంట్ ఏయి సక్కం
ఆ దానికేం లేదు కదా
మ్మ్
తెలుసు అది తెలిసి అడిగారు. ఆ ఎవరు అంటే స్కూలో ఉండే వాళ్ళం మొత్తం అంతా దెగ్గర దెగ్గరగా అదొక విధంగా అయిపోయింది ఇంకా
ఓకె
తెలుసు ఎవరనడిగితే ఇలా ఫ్రెండ్ అని చెప్తే సండే నా అంటే ఆ అవునన్నా ఎందుకంటే, అటువైపు పర్సన్ కూడా కొంచెం తేడా తేడాగా ఉన్నవుడు మనం ఏం ఫిక్స్ అవ్వకూడదు కదా!
అవును
ఓన్లీ డబ్బుల కోసమే అన్నట్టు ఉంటే అస్సలు ఫిక్స్ అవ్వకూడదు.
అ
ఊ ఫ్రెండ్ అని చెప్తే మరి ఊర్లో చూసేవాళ్ చిరాగ్గ అనుకుంటారు గా అది ఇది అనంటన్టే మేమేమి పిచ్చిగా ఏం తిరగ్ లే కదా ఏదొ నడుస్తూ వచ్చినప్పుడు ఇప్పుడు బీమ్ మ్మ్ బీఎడ్ లో ఉన్నప్పుడు నడుస్
నడుస్త వచ్చావ్
అల అలాగ ఉండేదన్మాట.
ఆహా అంటే కలిసి నడుచుకుంటూ, వచ్చేవా రా మీరు
ఆ
పల్లెటూరు కాబట్టి కొంచెం తేడాగ ఉంటె తెలుస్తుందిగా?
ఇ
అది మొన్న చేసిన మ్
లెద్ చెప్పు
ఆది మొన్న చేసినప్పుడు కూడా ఇదే చెప్పాను. ఈది లవ్ సంత అంతా నా వల్ల కాదు సరే ఒ ఉవ అంటే తను మహీంద్ర ఎదో అంటారు కదా ఫైనాన్స్
ఆ
దాంట్లో జేస్తారు. ఉం ఒక ఒకరే అబ్బాయి
అ
రెండిళ్ళులు ఒక్కరే అబ్బాయి ఎవ్వరు లేేరి ఇక ముందు అక్క అక్క గుడు
వాయిస్ వినిపించట్లేదు.
అక్క తమ్ముడు ఎవ్వరు లేరు ఒక్ క్కరే అభ్బాయి.
ఏం చక్క చేసుకోవచ్చుగా ఇప్పుడు ప్రజెంట్ తనకి ఇంకెందుకు మ్యారేజ్ చేసుకొని చేసుకోవచ్చు కదా
దానికి ఒప్పుకోట్లేదు కోవట్లేదు మా అప్పుడు మళ్ళీ డౌట్ చింది కద
అవును
ఆ అటు అంటే ఎందుకు మన ఇ ఇది స్టార్టింగ్ లో ఉన్న కట్ చేసి ఒక్కరే ఒక్కరే అబ్బాయి రెండు ఇళ్లు ఉన్నాయనమాట ఒక డబల్స్ తేర అంటే ఇంకొకటేమో